హలో
లో
బావున్నారా ఆ బాగునం ఏం చూస్తన్నారు
ఏం చేయదు
అదేమన్నా శబ్దం వినిపిస్తాందా ఆహా నాదేమన్నా శబ్దం వినిపిస్తన్దా ఇప్పుడు
ఆ ఓకే
తిన్నారా
ఆ తిన్నాం మీరు
ఆ తిన్నాం ఏం చేసినారు
చిత్రామందిన్న
అవునా
మీరు
మేము చపాతీను బీన్స్ క్యారెట్ కలిపి కూ అదే ఫ్రై లాగా చేసినామా
ఆహ
అ అది తిన్నాము ఇంకిరోజ్ సాటర్డే కదా క్లీన్ చేస్తా ఉన్నా
ఆ
మీరు పూజ చేసేసినారా
ఆహ ఏం మేం చేయమ
అవునా ఆ
నేను నిన్న క్లీన్ చేసిన
ఫ్రైడే చేసుకుంటారా ఏమో నేనప్పుడప్పుడు క్లీన్ చేసేసుకొని ఇంకా సాయంత్రంగా పెట్టేస్తాను పూజ
ఆహ చాలా మంది పొద్దున్న పెట్టుకుంటరు కదా పొద్దున్న పెట్టుకుంటరు కదా చాలా మంది
పెట్టుకుంటారు మాకు బాబు ఉన్నాడా పొద్దున్నే టైం సరిపోదు అవును అందుకు ఈవినింగ్ టైమ్స్ ఇంక ఇప్పటి నుంచి కడిగేసుకుంటానా
ఆ
ఇంకా మధ్యాహ్నం త్రీకి అట్లా మళ్ళీ కసులు ఉచ్చేసి మరి స్నానం చేసి పూజ చేసుకున్నా ఉమ్
వర్షం పడిందా మీకు రాత్రి మాకు భలే పడింది
మాకు లైట్ గా పడింది నైటు
ఇళ్ళు పడింది
అవునా
ద్ద గంటబడింది
ఆహ మాకు అంత ఏం లేదు గాని తొమ్మిది ఆ టైమ్ లో మెరుపులేం బాగా మెరుస్తున్నాయా
ఉమ్
వర్షంకొస్తే పడిందంతే
ఆ బాగా పడింది ఇంకా కూలుగా ఉంది
ఆహ ఇప్పుడు ఎంతైనా వేడి తగ్గింది ఆ
ఈ రోజు ఏం స్పెషల్ ఎం లేదా
అంటే స్పెషల్ అంటే స్వీటా ఆహా సాయంత్రం చేస్తాం అదే పూజ సాయంత్రమే కదా చేసేది
ఆ
ఇంక సాయంత్రమే పాయసం
హ్మ్ ఏం పాయసం
షేమల్ షేమ్యాల్ పాయ్షం
ఆ ఎట్లా వేస్తారది
నేనా ఫేమ్యాలు ఫస్ట్ నెయ్యిలో బాగా వేయించుకుంట
ఆ
నెయ్యిలో వేయించిన తర్వాత ఆ మరి ఇవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా హలో వినిపిస్తాందా హలో
హలో
వినిపిస్తాందా
వినపడతాంది హలో వినపడతాంది నాక్ మ్
ఆహా నా మాట వినిపిస్తుందా
వినపడతాంది
హ్మ్ తేమ్యాలు వేయించుకుంటాను ఫస్ట్ నెయ్యిలో
ఆ
ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా
ఆ
అవి కూడా నెయ్యిలో వేయించుకొని సపరేట్ తీసుకుంటామా
రైప్రూట్ ఏమే వేస్తా
మేమ్ ఆగోడంబి ద్రాక్ష వేస్తాం
మ్
అవి ఎంచ్చి సపరేట్వి పెట్టేస్తామా ఆ అవును అవును జీడి పప్పే ఆ అవును అవి ఏంచి సపరేట్ పెట్టేస్తామా ఇంకా సేమాలు ఉన్నాయి నెయ్యిలో వెయ్యించుంటం కాద
ఆ
హలో
ఆ ఆఆ చెప్పండి
వినిపిస్తాందా
వినపడుతుంది
మాట నిదానంగా వస్తాంది కదా
అవును కొంచెం లేట్ అయితాంది
ఆహా ఇంకా ఆ తర్వాత పాలు ఉడికించుకుంటానా సపరేట్ గా
ఉమ్
ఇంకా మరి ఇప్పుడు సేమియాలు నెయ్యిల యేంచింటాను గదా పాలు ఉడికేటప్పుడు సేమియాలు వేస్తావునా ఇంకా అవి డ్రై ఫ్రూట్స్ లాస్ట్ లో వేసేస్తా చక్కర దానికి తగ్గట్టు వేసుకుంటానా పాలు ఉడికేటప్పుడు
ఉమ్ సేమియాలు వేయ్
ఇంకా లాస్ట్ లో దాన్ని ఆహా సేమియాలు లైక్ పాల్ పోస్తా గదా
ఆ
అవి ఉడికేటప్పుడు చక్కెర వేసుకుంటా ఎంత కావాలో అంత ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అవి జీడిపప్పు అవి వేస్తా
ఉమ్
ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు హలో
మీరు ఎక్కడికి వెళ్ళలేదా
ఎక్కడి కెళ్ళాలి అది ఇప్పుడు బజార్కి యెళ్ళి ఎక్కువ సరుకులు తేవాలని అనుకుంటున్నా
ఆ అంటే కాయగూరలు అట్లాంటి ఇంటి దగ్గరికి రావా
ఆ వస్తాయి ఇంట్లో సరుకులు కంది పప్పు అలా
అవైతే ఎక్కడ దీసుకుంటారు మార్టు లో అదే డీమార్ట్ ఇట్లాంటివి ఉంటాయి గదా అవునా అం నెలకు ఒకసారి తీసుకుంటా
ఆ నెలాకు ఇంటి దగ్గరకాని వచ్చాయి కొన్ని అవి రేట్లు ఎక్కువ ఉంటాయని
ఆ మేమ్ అంతే ఒక రెండు నెల్లకు అట్లా కలిసి తెచ్చుకుంటామా
ఉమ్
ఇంగ మరీ అయిపోయినప్పుడు ఏదన్నా అర్జెంట్ కావాలంటే ఇక్కడే లోకల్ గా దొరు
మేము నెలకొసారి నెలకొసారి తెచ్చుకుంటా నేలకు సరిపడా తెచ్చుకుంటాం
అవునా
ఈ ఇంటి దగ్గరకి వచ్చేటివి అవి తక్కువగా ఉంటాయి తూకాలు వేరుగా ఉంటాయి
అవును క్వాంటిటీ గూడా తక్కు
ఉమ్ రేట్లు మాత్రం ఎక్కువ
ఆ ఇప్పుడు చానా రేట్లు అయినాయ్
ఉమ్ అది ఏం బాగుండవు తూకంలో ఏదో ఒకటి తేడా పెడత
ఆహా
ఉమ్ నమ్మేదానికి లేదు
అవును ఇంకా అక్కడ అయి తే మార్ట్స్ లో డీమార్ట్ ఇట్లాంటివి అయితే అవి కరెక్ట్ గా స్కేల్స్ ఉంటాయి గదా అవైతే బాగుంటుంది
కరెక్ట్ ఉంటాయి మంచి రేటు గానీ కొనక్ ఆ యే ఈ రోజు వెళ్ళాలనుకుంటే ఏమో వర్షం పడిసత్తనే వెళ్ళాలి సోమవారం అన్నా వెళ్ళాలి
ఆహా ఇప్పుడు కూడా మాకు మూసుకోనే ఉంది మేడం
ఉంది మాగాడి పొద్దున కొద్దిగా సన్నగా పడినాయి మది ఈజు అవును చెప్పండి ఈజు కూడా ఉంది అయిపోయింది
చనా ఉడుగా ఉంది మాకైతే
మాకు బాగా రాత్రి పడింది కాబట్టి బాగుంది చల్లగా రాత్రి కూడా బాగా చల్గా ఉంది బా పడుకున్నం
ఆ లేదు మాకు అట్లా మేడితే
వర్షం ఎక్కువైతే దోములు ఎక్కువ అయితాయి చల్లాగా ఉంనాయి
ఆ మాకు వర్షం పడే ముందే ఇంకా కరెంట్ అంతా ఆఫ్ చేస్తారు
అవును
ఏమంటే ఇన్వర్టర్ ఉంటుంది కాబట్టి ఏం పెద్దగా అనిపియదు
ఆ
లేకపోతే ఇంక వర్షం పడకనే ఎప్పుడు ఆప్ చేస్తారు ప్రొద్దున తొమ్మిది పదిన్నరకి నై
ఉ ఓయమ్మా
మాక వర్షం పడిందాని లేదు మళ్ళ తర్వాత ఒక గంట లేదు రెండు గంట లేదు మళ్ళ
అవునా
ఆ కరెంట్ లేకుండాంటే ఇబ్బంది ఈ దోమలకి
అవును మాకేం దోమలేం లేవా
ఏమంటేం కరెంట్ ఉంటే బెటర్ కదా
అవును
మీకు అట్లా అఫ్ చేయరా కరెంట్
చేస్తారు అదే ఎక్కువ గాలి వర్షం పడేటప్పుడు ఆ టైమ్ లో లో
మాకు ఎనిమిది నుంచి అట్లా గాలిను మెరుస్తా ఉన్నా
ఆహా
ఇంకా మళ్ళీ కొసేపుకి పెద్ద పెద్ద చినుకులు ఏమి పన్నాయి గాని చాలనా వర్షమేం పల్లె లైట్ గా పడింది
మాకు ఆరున్నర నుంచి స్టార్ట్ అయింది
ఆ
ఆరున్నర నుంచి ఒక ఏడు ఏడు వరకు పడింది ఎనిమిదికి వదిలినారు గాలి పెడతంటే
ఆ తొమ్మిది వరకు ఉంది మాకు కూడా అప్పుడు పోయి పోయి వచ్చిందా కోసేపు
ఉహు
మళ్ళీ ఇంకా ఆఫ్ చేసినారు కొద్దిసేపు
ఇంకా ఎక్కువ గాలి ఎక్కువ ఇచ్చంది చెట్లందుకు పడతాయని ఫోర్లు పడతాయని వాళ్ళు
ఆ భయపడతారు వాళ్ళు కూడా అంటే మామూలుగా అంటే ఇంతకు ముందు అంతా కరెంటు ఆప్ చేేస్తాన్ రీ సరిగ్గా వాదలారు పల్లెటూర్ సైడ్ అయితే
ఆ
సిటీస్ లో ఏమో తెలియదు మాకు కూడా ఇంకా పల్లెల్లో అయితే ముందే అ చేస్తారా ఇంక రోజ్ అంతా నైట్ అంతా ఓడల్దు కరెంట్
కొ మాట్లాడంది ఓడల్దు ఉ బయట పడుకొని
చానా వర్షం పడితే మీకు అట్లనే పెడతారా కరెంటు
చానా ఉండదు కొంచెం గాలి లేచిని ఈ మధ్య ఆఫ్ చేస్తాండ్రు ఈ ఫోన్లందుకు పడ్తానయి ఎక్కువ అయితే ఆఫ్ చేస్తారు ఇంకా మళ్ళీ కొంచెం సన్నగా పెడతంటే వేస్తారు
మాకు ఇంకా చినుకులు పడగానే ఇంకా మొదలు పెడతారు వాళ్ళు
ఆ టాన్లో ఇబ్బందం
ఆ ఇంకా టోన్లల్లో ఇంక ఎందుకు వాళ్ళు రెంట్లు కడతా ఉంటారు ఇళ్ళకి అన్నీ ఇంకా పిల్ల బిల్లే కదా పే
అవును అంతా బా భారం మొత్తం వల్ల మీదనే పడుతుంది తయారు చేస్ ఆ అందుకు వాళ్ళు ముందుగాని హు బాయి పల్లెల్లో బయటనే పండుకుంటారు ఎక్కువ
ఆ పనుకుంటారు ఇప్పుడు తక్కువే కొద్ది మధ్యలో దొంగలు ఇట్లా ఉం
అవును అట్లా భయపడుతనే ఏం మా ఊర్లో ఏం లేదు అందరు బయటనే పడు
మేము ఇంతకు ముందు పడుకుంటా అంటిమీ బయట టే అప్పుడు ముందే ఎండల కాలం అంటా ఇంకా ఈసారి ఏసి బిగించుకున్నాం ఎండలని
నాకు మూడుశాల ఉంది కాబట్టి బయటనే పడుకుంటాం ఎప్పుడు ఏ కాలమైన
అవునా బయటనే బాగుంటుంది లోప్
అవును ఈ బయటా గాలి వూస్తుంటాది హు బాగుంటాయి
మనకి ఇంట్లో గాలి వేరు బయట గాలి వేరు
ఎంతైనా బయటగాలి మంచిది కదా
ఈ ఏసీ గాలిలో కొద్దిగా ఎట్లయినా ఒకరితో ఒకసారి
ఆ జలుబోస్తది అలెర్జీ ఆది
అలవాటు అయితే పర్వాలేదు గానీ
అయినా అంత మంచిది కాదు ఆరోగ్యానికి
ఆ ఇంకేమో ఇంగ మేం ఉండం చిన్న పిల్లడున్నాడని
ఆ
లా పడుకుంటాం బయటికి
ఎండల కాలం అయితే ఏం కాదు ఎప్పుడు ఉండద్దు ఎక్కువ దాని కింద
ఆహా ఈ సమ్మర్ లోనే తెచ్చుకోంసడిద్ది ఇంతకు ముందు లేకపోయిండే
మేము కూలర్ వేసుకుంటాం అండి
ఆ ఇంతకు ముందు కూలర్ వాడతాంటిమి మేము కూడా
ఏసయితే ఇంగ రూమ్ లోనే ఉండా
ఆ బెడ్రూమ్ లో ఫిట్ చేసినామా
ఆ
రూం లోనే డే టైం ఏం ఏయ్యాం ఎప్పుడన్నా ఇంగ బాబు పండేసినప్పుడు కొద్దిగా ముందే వేస్తానా
ఆ
టెంపరేచర్ తక్కువలో ఎక్కువలోనే పెడతాం ఎక్కువ ఐతేనే కదా స్పీడ్ తక్కువ వస్తాది
అవునవును
అందుకు టెంపరేచర్ ఎక్కువ పెట్టి బాబుని ఒకటే పండేస్తాం డే టైమ్ లో ఇంకా అయ్యప్ప లేసేవరకు అన్ లో నే పెడుత తం ఇంక బాబు లేసిన తర్వాత ఆఫ్ చేస్తా
మరి ఎక్కువ సేపు పెట్టాకండి
ఆహహా లేదు టెంపరేచర్ తగ్గేదే టెంపరేచరు ఎక్కువ పెడితే స్పీడ్ తక్కువ వస్తుంది కూలింగ్ లో ఆ అవి జలుబు చేస్తాయి అలవాటు లేకపోతే ఏమంటే మాకు అలవాట్ అయిందా